ఏం చేశిండు.
ఏంలే అక్క ఖాళీ.
తిన్నావా. ఆ తిన్నా ఇంతసేపె. నువ్వు తిన్నావా.
ఇంకేడ అక్క తిన్లే. తినాలే పొద్దుటీల అమ్మ ఇడ్లీ చేేశిందీ అవే తిన్నం.
ఊహూ. ఏం కర్రీ మరి.
దోసకాయ్ టమాట.
ఉమ్ ఏం చేస్తున్నవ్.
ఏంలే అసైన్మెంట్స్ ఉన్నాయి రాయాలని చూత్తానా.
ఊహూ ఎగ్జామ్స్ అయిపోయాయ ఎన్ని సె ఇపుడు ఫస్ట్ సెమ్మా డిగ్రీ ఫస్ట్ ఇయరా.
హా సెకండ్ ఇయర్ అక్కా.
ఊహు థర్డ్ సేమ్ అయిపోయిందా.
ఆహా అ అసైన్మెంట్స్ ఇచ్చిర్రు. ఇంకా టైమ్ చెప్పాలే అని అసైన్మెంట్స్ ఇచ్చిరు
ఉహ్మ
రాయాలె
ఇక్కడ ఏస్తేనవు డిగ్రీ
గౌట్
మొబైల్
బలే
ఓన్లీ ఎగ్జామ్స్ రాసేస్తవా పోతవా కాలేజీకి
ఎగ్జామ్స్ రాసి వస్తా అంతే ఇంటర్నల్స్
హ్మ్ ఏ గ్రూప్ తీసుకున్నావ్
బీకం
ఉహ్మ ఇంకా అర్ధం అయితయా
ఆ నేను సీసీ గా అక్క
ఉహ్మ
ఆ
ఇంటర్ సీఈసీ ఆ
ఆ ఆ సీఈసీ నే
ఎక్కడ ఇంటర్ కాలేజీ
నలంద
హ్మ్ మత్తవ ఏను బ్యా చ్చ
ఓ
మరి ఎవ ఉన్నారని ఒకని ఇక్కడ మన దగ్గర నుంచి గడ్ కాలేజ్
ఇక ఎవ్వరు లేరు అందుకోసమ నా నాన్నన్నడుగా వద్దు ఎగ్జామ్స్కే పోయొద్దు అని అంటే ఇక ఎగ్జామ్స్కే పోతాను
ఉహ్మ అంటే మీ క్లాస్ వాళ్ళందరు ఎక్కడన్నారు మరి
అందరు అటు సైడు అంటే ఈద్ లో పూసపల్లి ఇగ మా ఇ టెన్త్ వాళ్ళ అంటే మొత్తం హాస్టల్ ఇగ
ఉ హ్మ్మ్
హ్మ్ హాస్టల్లోనే ఉంటారు హంమకుండా అట్టేళ
మన్నముండవా అషల్ ఎందుకు
ఓ
ఎప్పుడు ఉండలేదా
ఆ
ఎప్పు ఉండలే గదా
ఆహా నేన్ అసలు ఎప్పుడు ఉండలే
నువ్వు మీ అక్క ఇద్దరు ఇద్దరే
ఆ ఇద్దరు ఇద్దరే
మెక్కగూడ ఉంటది ఎప్పుడు
ఆహా ఉండదు ఉండదు అప్పుడు హైదరాబాద్ పోతానే ఉహ్మ హైదరాబాద్ పోతే జాబ్ వచ్చినప్పుడు కూడా హాస్టల్ కూడా కాదు హాస్టల్ అయితే ఉంచనా అని అంటే మా బావ దగ్గరనే ఉంది
హ్మ్ ఎవరు లేర ఏం చేస్తున్నా మరీ
ఏం లేదు కాలి
కోదలు రాలే మరియాద
ఉచ్చిపోయినే
మ్మ్
నువ్వేం చేస్సున్నావు అక్క
ఎగ్జాముంది చదువుకోవాలిగా
అవునా
ఇది ఎన్టిపిసి రైల్వేది
ఆహా అప్లే చేసినావ అక్కను
మ్మ్ ఇది ఎప్పుడు ఆ హన్మకొండప్పుడు అప్పుడు చేసిన
ఆహా మా అక్క రెండుసార్లు రాసిందిగా నేం రాయను అంటాంది
మ్మ్ హ్మ్ అదింతా బాగా ప్రిపేర్ అవ్వాలి, కోచింగ్ తీసుకోవాలి కన్ అద్ చాలా టైం పడుతది అది మళ్ళ ఫ్రిలిమ్స్ మెయిన్స్ ఉంటది గావ ట్టి కష్టం
రెండు సార్లు రాసింది మొన్న అప్లై చేయంటే చేయ్యలే ఇగ
మ్మ్ హ్మ్ నువ్వేమన రాశ్నావా మరి
నేనేం రాయలే మొన్న రైల్వే జాబులు వడ్డాయి గాని అవి కానిస్టేబులువే ఉన్నాయంట. కోచ్ మాస్టర్ యి ఇట్లా పడతాయంట రైల్వే ఇలా తెలిసిన వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళన్న ఆయన అన్నాడు కదా వద్దు ఇప్పుడు వద్దులే బుజ్జి కోచ్ మా కోచ్ ఏవైతే ఏం కాదు మాస్టర్ అయితే ఎమ్మట వస్తుది కాని ఇ ఇబ్బంది అవుతుది అని అన్నాడు
అదే పోడద ఏంటవర
టూ మంత్స్ లలో పడతది నేను పడంగానే మ మమ్మీకి చెప్తా అప్పుడు
మెయిన్స్ ఉంటయి ఎగ్జామ్ ఓన్లీ ప్రిలిమ్సే మరి
మరి ఎట్లుంటాయో కనుక్కోవాలి ఆంకులు అన్నాడుగా నేను అవి పడ్డాక చెప్తా ఒక వలరా అప్లై చేద్దు అప్లై చేత్తే మెటీరియల్స్ ఇట్లు ఇస్తా అని చెప్పి అన్నాడు
ఇంటి పక్కన అక్క మంచి ఏం అడుగుతుందిగా చాన్ తొంద తొందరయి తొందర అయిపోయినియి కాల్స్
నాయి గూడా తొందరనే అయిపోయినయి ఆ ఇంకొక టూనో ఏమో ఉన్నాయి అంతే
ఊహూ
ఆ అబ్బాయి పడుకున్నాడం
అంటే తెలవదు కదా తెలియేసరికి కొ కొత్తగా కాబట్టి చాలా టాయ్ గా ఏదో ఒకటి మాట్లాడతు ఇంకోటి ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోయింది తెలిసిన వాళ్ళకయితే ఏమి ఉండదు మొత్తం తెలిసింది ఉండేది కాబట్టి ఏంమాటాడలో అర్థం కాదు తెలియని వాళ్ళ అయితే వాళ్ళ గురించి మన గురించి అడుగుతా అంటారు కాబట్టి తొందర అయిపోతాయి
హ్మ్
కానీ ఒక్కటేమో డిస్కనెక్ట్ అయ్యింది
అవునా అక్కా నీ దగ్గర ల్యాప్టాప్ ఉంది గదా
ఆ ఉన్నదిగా
ఎంతయ్యిందది
అది అప్పుడు ఫార్టీ థౌసన్ అయింది
అవునా ఇప్పుడు ఎంతుంటది
ఇంకా వాటి వాటిని బట్టి ఉంటి కంపినీస్ ని బట్టి ఉంటి నేను తీసుకునే డెల్లు
మంచి కంపెనీ నా
ఉమ్ మంచిదెయ్యే అంటే దాంట్లో చాలా టైప్స్ ఉంటాయి టైప్స్ ని బట్టి కనుక్కుంటారు
నువ్వు జాబ్ చేసేటప్పుడు తీసుకున్నావా
ఉమ్ అప్పుడు కోచింగ్ ఎళ్ళినప్పుడు ఆడ తీసుకున్నా
మేం గూడా తీసుకున్నాం అని జూత్తానం
ఊహూ అంటే దివాళి దివాళి టైం లో ఆఫర్ ఉంటాయి గా అప్పుడు తీసుకోండి మరి
ఆ ఆ అయితే బావది అదే మొత్తం బిసినెస్
ఉహ్మ ఆహా
చిన్న బావ లేదా బిజినెస్ అయితే పెద్ద బావ అన్నాడుగా ఇప్పుడు వద్దు దీవాళికి అయితే ఆఫర్స్ ఉంటాయి అప్పుడు అప్పుడు కొనుక్కోవచ్చు హైదరాబాద్ లో తీసుకుందరా అని అన్నాడు
ఆ అదే దీపాళి టైమ్ లో మంచి ఆఫర్స్ ఉంటాయి
అవునంట
హ్మ్
చుత్తానం తీసుకోవాలని
అప్పుడే తీసుకో ఆఫర్ ఉంటుంది మంచి కంపెనీది తీసుకో
కుందాల ఒకటి ల్యాప్టాపు
ఆ కానీ ల్యాప్టాప్ ఉంటే వైఫైగా ఉండాలి మరి
ఆ ఆ
అంటే వైఫై అంటే కంపల్సరీ ఏం కాదు మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఫోన్ ఫై ఫోన్ వైఫై యూజ్ చేసుకోవచ్చు కాని ఎట్లాంటి ఫోన్ వైఫై తొందరలో తొందరలో తొందర అయిపోతుది
అవునంట
అందుకే నేను ఎక్కువ యూజ్ చేయ ఎప్పుడు ఏదైనా అప్లికేషన్స్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడే ఫోన్ ఫోన్లో డాటా వయి వేసుకొని అది యూజ్ చేస్త
ఆ ఎందుకంటే మా అన్నయ్య విఆర్ రోజ చేస్తాడు అయితే అన్న వర్క్ గిట్లా చెప్తాడు అప్పుడు ల్యాప్టాప్ అడుగుతడు
ఉహ్మ్
అట్లా మాకు కూడా చెప్తాడు అప్పుడప్పుడు చెప్పినప్పుడల్లా ల్యాప్టాప్ లాప్టాప్ ల్యాప్టాప్ కావాలి ల్యాప్టాప్ కావాలి అంటాడు
మరి అప్పుడు మరి పోయిన దీపాళి తీసుకుంటే అయిపోగా మస్ చాల ఆఫర్సు ఉన్నాయి అసలు ఈసారి
అవును అజుమసి చేసినాం అక్క రెండు మూడు సార్లుగా అన్నయ్య దగ్గర ఉన్న ల్యాప్టాప్ ని అక్కడికే పోయి చేసింది
మ ఈఎంఐ కట్టుకుని ఏమంటే మీకు ఒక్కొక్కసారి వెళ్ళకపోతే మంత్లీ మంత్లీ కట్టినా ఏం కాదు పోయిన సర దివాళికి ఫోన్స్ కూడా మస్తు ఆఫర్స్ ఉన్నాయి అసలు
నేనే తప్పు పోర్పాటు చేసినా ఫోన్ అన్నా తీసుకుని అయి ఫోన్ కూడా కారబైంది నాది
అప్పుడుయితే టెన్ థౌసాండ్ కి మంచి ఫోన్ల వచ్చయ తెలుస
ఫోన్ ఆగుతంది ఉత్తినే ఎంబటేంబటె ఆగుతంది మొన్న ఆగింది ఇంత వరకి ఇన్స్టాగ్రామే రాలే
ఊహూ మా తమ్ముడిది కూడా కరాబ్ అయింది ఆడు కూడా తీసుకుందాం అనుకున్నడు మనీ లేకుండే సరికి తీసుకోలే అసలు మంచి ఆఫర్స్ ఉన్నయి అసలు మొన్న అయితే తీ మొన్న తీసుకున్న వాళ్ళకైతే మంచి బెనిఫిట్
మాక్కేమంటాంది తొందర తీస్ ఆ
నార్మల్ ఫెస్టివల్స్కి ఎక్కువ ఆఫర్స్ ఉండవు కానీ దివాళికి మంచి ఉంటయ్
ఊ మా అక్క తిడుతాంది అప్పుడే తీసుకుంటె అయిపోవు సెవెన్ ఇయర్స్ అయితాంది ఆ ఎంతొత్తయో ఏమో అని అంటాంది ఇంటి పక్కన అన్నయ్య కూడా అట్లనే అంటండు
ఊ అప్పుడు తీసుకోని నీ ఫోన్ మీ అమ్మ వాళ్ళివ్వరుగా మీకి మీ డాడికైనా మీ అమ్మకి ఇచ్చిన అయిపోవు ఆ ఫోన్ ఇప్పుడు ఎంతకు పోతది మరి త్రీ
టూ థౌసండ్ కో త్రీ థౌసండ్ కో పోద్దిగాని ఇంకొక సిక్స్ మంత్స్ అయితే అసలు ఆగిపోద్ది అని అన్నరు ఇగ అందు అందుకోసమే ఒకవేళ ఆగిపోయినా ఏం లాభం అని నాన్ననడగకు దాన్ని వేస్తా వేసి తీసుకుందాంలే అని అన్నడు
మరి ఉగాది ఊగాదికి ఏమన్న ఆఫర్స్ ఉన్నాయో చూడనకపోయినవ్ మరి
ఉగాదికి ఏం లెవ్వంట ఇగ మని ఎంత ఎంత పడుతదో ఇగ తెలిసినన్న వాళ్ళని తీసుకొని పోయి తీసుకోవాలె ఇగ
ఒకసారి చూడమను అంటే ఎక్కువ ఫోన్ ల ఆర్డర్ చేసే వాళ్ళు ఉంటరు కదా బాగా తక్కువ ఆఫర్ చూపిస్తది మంచిగా వాళ్ళ వాళ్ళ వాళ్ళ ఫోన్లు చూడమంటే తెలుస్తది మాక్సిమం ఉగాదికి ఆఫర్స్ ఉంటయి కానీ తక్కువ ఆఫర్స్ ఉంటయి ఊ
కనుక్కోమనలె
ఒక న్యూ ఇయర్ కేనా సంక్రాంతికి కూడా ఉంటయిగా ఆఫర్స్
చేతుల మనీ లేవక్క అసలు
ఇంగ లేవు ఎప్పుడైనా లేవు అన్నట్టే ఉంటయి ఒకల ఫోన్ కరాబ్ అయిందంటే ఆ ఫో ఫరున తీసుకుంటే మళ్ళ వేరే వాళ్ళకి ఏనా తర్వాతకనిస్తే అయిపోవుగా మరి
ఆ ఏ మీ ఏమం రూ నడుస్తది కావచ్చులే అను ఉన్నం ఆయన షాప్ కు తీసుకు కుపోతే ఎన్ని ఇయర్స్ అయిందని అంటే తెలిసిన అన్నయ్య అయితే ఆ అమ్మ వాళ్ళ చుట్టాలు ఆ అన్నయ్య అన్నడుగా ఎన్ని ఇయర్స్ అయింది పిన్ని అంటే సెవెన్ ఇయర్స్ దాటింది ఉగాదికి సంక్రాంతికి అని చెప్పి అన్నాడు అయితే ఇక వద్దులే వేరేది తీసుకో వేసి ఇది ఎన్నిసార్లు బాగా చేప్పించినా అదే కథ అయితది అని చెప్పి అన్నారు
ఊహు
ఆహ
సరే లేరా మరి మళ్ళీ చేస్తా